చెప్పండి బాగున్నారా?
బాగున్న అండి
ఏం చేస్తున్నరండి?
సాయంత్రం పని ఇప్పుడే అయిపోయిందండి
గుడ్ ఈవినింగ్ అండి
మీరేం జేస్తున్నారు?
వంట జేస్తున్నా అండి
ఉహు
ఇంకా అండి
ఆ అండి
చెప్పాలండి ఇంకా
ఉమ్ మీ పాప ట్యూషన్కెళ్ళి వ చ్చిందా అండి
ఆ వచ్చిందండి ఇప్పుడే తీసుకొచ్చాను ఇప్పుడే ట్యూషన్ నుండి ఒస్ ఇంగా ఆడకుంటుంది
ఆహ
ఉమ్ మీ పిల్లలు
మా పిల్లలు ట్యూషన్ ఏం లేదు వాళ్ళే హోంవర్క్ రాసుకుంట్రు. ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆడుకుంట్రు ఆ గేమ్ స్ అయిపోయాక కలుజేతులు కడుక్కొని హోంవర్క్ రాసుకుంటరు
ఉమ్ ఇంకా అండి
ఎం జెస్తున్నారు అండి ఇంకా
మీరేం జేస్తున్నారండి
మీమా ఆ పని అన్నం అవుతుంది హ్మ్ చె రొట్టె చేయాలండి జొన్న రొట్టె
హ్మ్
మ్మ్ జొన్న రొట్టె చేయాలి చేసిన తర్వాత న తింటే అయిపోతది
మీరు ఎంతవరకు చదువుకున్నారండి
అ నేనా డిగ్రి
మ్మ్
డిగ్రీ వరకు స్కూల్ లైఫ్ బాగుందండి స్కూల్ లైఫె బాగుంది కాలేజ్ లైఫ్ కన్నా
హ్మ్ మీ ఫ్రెండ్స్ గిట్లా ఇప్పుడు ని మి కు అందుబాటులో ఉన్నారని మాట్లాడతారా
టెన్త్ ఫ్రెండ్సా అ అన్ వడ్డున ఉన్నారండి ఒక సెవెన్ మెంబెర్స్ ఉన్నారు మిగతా వాళ్ళు లేరు టచ్ లో
మీకు అందరు గుర్తున్నారండి మీ ఫ్రెండ్స్ అందరూ
ఆ ఉన్నారండి గుర్తున్నారు
మ్మ్
మీకండి
ఆ మాది కూడా బాగుందండి చాలా చాలా
మ్మ్
చాలా లైఫ్ బాగుందండి స్కూల్ లైఫ్
స్కూల్ లైఫ్ ఈస్ బెస్ట్ అండి
మ్మ్ అన్ని అక్కడే నేర్చుకుంటామండి
మ్మ్ మ్మ్ అవునా స్కూల్లో ఉన్నంత వరకు స్కూల్ లైఫ్ గురించి తెలీదు బయటకి వచ్చినంక దాని విలువ తెలుస్తది
అవునండి
ఇంకా అండి ఇంకేం ఇంకా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళు
ఏముందండి స్కూల్ కు వెళ్ళాలంటే నడిచి వెళ్ళేది
మ్మ్
త్రీ టూ కిలోమీటర్స్ నడిచిపోయేది స్కూల్ కు రాను రాను సై కిల్లు కొనుక్కున్నామండి సైకిల్ మీద స్కూల్కు వెళ్ళేది ఇగ సైకిల్ మింద రోజు పొద్దున సాయంత్రం పోయ్యేది టెన్త్ లో స్టడీ అవర్స్ ఉండేది
మ్మ్
స్కూల్లోనే పడుకునే వారం పొద్దుగల ఏడు గంటకి మళ్ళీ ఇంటిక వచ్చి తొమ్మిది గంట వరకు స్నానం చేసి రెడి అయి మళ్ళీ స్కూల్కి వెళ్ళేది
ఉమ్ మీ ఫ్రెండ్స్ టచ్ లో ఉన్నారా
ఆ టచ్ లో ఉన్నారండి
మాట్లాడుతున్నారా
ఇట్లా మాట్లాడు కుంటమండి వీడియో కాల్స్
ఉమ్ ఇంకా
అప్పుడు టెన్త్ లో మనకైతేనేమో చదువుకున్నప్పుడుమేం చదువుకునే రోజుల్లో అయితేనేమో ఒక పేప రెండు పేపర్లని వేరు వేరుగా యాభై మార్కులు ఒక రోజు యాభై మార్కులు ఒక రోజు అని పెట్టేవారు ఇప్పుడు అలా లేదు కదండి అంత సిస్టమ్ మారింది
ఇప్పుడు ఒకటే పేపర్ అయిపోయింది
ఉమ్
ఉమ్
అంతా మారిపోయిందండి
అదే అండి అంత మారిపోయింది జెనరేషన్ పెరుగుతున్న కొద్దీ చాలా చేంజ్ మ్
మేం చదువుకున్న టెన్త్ లో ఉమ్మెత్త పుష్పం ఇప్పుడు ఎయిత్ క్లాసు లోనే ఉంది మా అబ్బాయికి కీ మ టెన్త్ లో మేము టెన్త్ లో చదువుకున్నామండి
ఉమ్ ఉమ్ అవునవును
ఇప్పుడు ఆ సెలబస్ ఇప్పుడు ఎయితులోనే ఉంది వీళ్ళకి
అవును
టాయ్ మా
ఉమ్ చేంజ్ అయ్యాయి చాలా ఉహూ ఇంకా అండీ మీ పిల్లలు గవర్నమెంట్ స్కూల్ అండి గవర్నమెంట్ స్కూల
ఒకరు గవర్నమెంట్ ఒకరు ప్రైవేట్ అండి
ఏది మంచిగా అనిపిస్తుంది మీకు
ప్రైవేట్ కంటే గవర్మెం స్కూల్ల్లో మంచిగ చదువుతండు మ చిన్నబ్బాయి
ఉమ్
అందరు గవర్నమెంట్ అంటే తక్కువ చూపు చూస్తారు
ఉ కని స్టడీ ఇప్పుడు అందులోనే బాగుంటుంది కదా అండి
ఉమ్
ఊ అ ఇప్పుడు ఏ క్లాస్ మీ చిన్న బాబు
ఫస్ట్ క్లాస్ అండి
ఫస్ట్ క్లాస్ ఏండి. బాగా చదువుతున్నా మీ పెద్ద బాబు కన్నా చిన్న బాబు. ఉ
చదవడం రాయడం మీద ఇంట్రెస్ట్ ఎక్కుఉంటది అయనకి
అదే
స్కూల్ లో గేమ్స్ ఆడేవార అండి మీరు
ఆ.. ఆడేవారం కబడ్డ ఖోఖో ఆడుకునే వాళ్ళం
స్కిప్పింగ్ ఇట్ల
ఆ స్కిప్పింగ్ గూడా అడే వారమండీ. మీరండి
మేము కూడా అన్ని ఆటలు ఆడేవాళ్ళం అండి
ఊ.. ఉ
అ చాలా అంటే చాలా ఆడేది ప్రైస్ కోసం
ఊ..
టీమ్స్ ఎన్నుకోవడం అన్ని
ఆ
జనవరి ట్వంటి సిక్స్ వస్తుందం అది ఒక పెద్ద పండుగలా ఉండేది స్కూల్లో ఆగస్టు ఫిఫ్టీన్ వస్తుందంటే గూడా చాలా హాడావిడి ఉండేది డబ్బులు వసూలు జేయడం. రూమ్స్ గడుక్కోవడం రూమ్ అంతా డెకరేషన్ చేసుకోవడం కలర్ పెన్సిల్ అది కలరు చాక్ పీసులు తెచ్చి ఇది మన క్లాస్ రూమ్ లా ముందట ముగ్గేసి కలర్స్ తోటి నింపడం
ఊ
పేపర్స్ అన్నీ అతికీయబీమ్ బావుండేదో
అప్పుడు జనరేసన్ లో బావుండేది ఇప్పుడు అసలు అది ఆ మనం గోరింటాకు గోరింటాకు పెట్టుకొని పువ్వులు ఇల్లిల్లు అడిగి తిరిగి తెచ్చుకునేది
గోరంటాకు రో.. తిట్లా బడి మరి వాళ్ళ వీళ్ళ తో తిట్ తిట్లా పడి తెల్లారితే పండగ అని అదని గోరాకు తెచ్చు కునేది గోర దొరకపోతే చిప్పలన్నీ ఎరుకొచ్చి చింపలు మొత్తం
చిప్పల తోటి తయారు చేసి గోరింటాకు పెట్టుకుని
ఎన్న మట్ అన పెట్టి తయారు చేసింది లేదా చక్కర చాయ్ పట్టి తోటి కూడా గోరకు తయారు చేసింది గుర్తుందండి మీకు తెలుసా అందులో ఇ పడ్డాక కుంకుమ కలుపుకొని నైట్ అంతా పెట్టుకునేది బట్టలు ఐరన్ చేసి రిబ్బన్స్ విండేది రిబ్బర్స్ మంచిగా ఐరన్ చేసుకునేది పూలు తెంపుకోచుకునేది కాలీ మాల గ లేదండి పూవ్వులు
ఆ
అలా జరిగిపోయింది ఇప్పుడున్నది అదంతా కనీసం జెండా వందలం రోజు పిల్లలు పూలకు కూడా పోరు కామన్ అయిపోయింది అది కూడా మామూలుగా మనకు స్పెష చెల్డే అనేండి చదువుకునే రోజుల్లో
ఇప్పుడు అసలు తెలియనే లేదు
అద ఒక వాల్యూవు అప్పుడున్న గురువుల వాల్యూ అప్పుడు ఒక ఇండిపెండెంట్ డేస్ అంటే ఇంత వాల్యూ ఉండేది అలాంటిది ఇప్పుడు ఏది లేదు కుంటే అయిపోయింది ఏమంటే పిల్లల పేరెంట్స్ సార్లు వారు కొడితే మీరెందుకు కొడుతున్నారుంటే పేరెంట్స్ అయిపోయి వాళ్ళ మీద పని చేేస్తారు
అవునండి ఆ కంలెన్సస్
కోటపోతే కోటలుని పని చేయ పిల్లలకు డిసిప్లిన్ అనేది ఎట్లా వస్తుంది
ఆ అద
మనప్పుడే మేము చదువుకున్నప్పుడు అయితే గోడ కూడి చేయిచ్చేది చేతుల్లో పెన్నులు పెట్టి వత్ది ఆ గుంజ జల్ దీపిచ్చేది గోడ కుర్చేసేది ఇల మీద గట్టేది కట్టటి తటి సారు బయ పట్ట నిలవర్పించేది
అవును
ఆ పలేట్లు ఈ ప్లేట్లు మొత్తమారి అంతా ఫోన్ అటాచ్మెంట్ క అయిపోయిలే
ఫోన్ టీవ ఇంస్టాగ్రామ్
ఈ మొబైల్స్ రావడం వల్ల కూడా పిల్లలు చాలా చేంజ్ అయ్యారండి టెక్నాలజీ ఎంత డెవలప్ అయిందో అంత వేస్ట్ ఉ ఎస్ఎ ఉందా వేస్ట్ కూడా అంతే ఉంది అంతా ఈ టెక్నాలజీ వలనే పిల్లలందరు చెడిపోతారు గంజాయి మాత లోన ఏం చేస్త అర్థం కాకపోవడం చిన్నపిల్లలను అత్యాచారం చేయడం చంపడం మనుషులను చంపేయడం సై ఎ సకం చేయడం చిన్నపిల్లలను కిడ్నాప్ చేయడం ఎవరిని ఎట్టా
ఇప్పు ఆ ఇప్పుడు అవి ఎక్కువ అయిపోతున్నాయి
అవునండి ఇవన్నీ టెక్నాలజీ ద్వారా చూసి నేర్చుకోవడం క్రైమ్ కూడా జరగడం ఏ అన్నన్ని
అ
ఆ అవునండి
అంత ఇంకా ఏం లేదని అన్నమను తిన్నాను
చాలా చాలా క్రైమ్స్ పెరిగిపోతున్నాయంండి
ఆ పెరిగిపోతున్నాయండి చాలా
పిల్లలు ఇవి చూసి చెడిపోతాలంటడి ఏమనంటే మళ్ళీ బొమ్మలకి అటాచ్మెంట్ ఈ బొమ్మలు చూ అటాచ్మెంట్ అయిిందానికంటే బయట జరిగితే లైవ్ లో చూపియవచ్చు
అవును
మన పల్లెటూర్లలో
ఉమ్ అట్లా
సిటీలో ఉన్నందా సేపు సిటీలు ఉన్నప్పుడు మన పల్లటూరులోకి వచ్చినప్పుడన్నా మళ్ళని ఫ్రీగా స్వేచ్ఛ గోలు పెట్టి అన్నీ తేడా అన్నది చూపిస్తే బాగుండు
ఆ అవునన్నడి ఏ మరట్లేదు చిన్న గరుగుతున్న
ఆ
అ
ఇంకా ఏం చేస్తున్నారండి
చెప్పాలన్నా మీరే ఏం చే ఫార్ల ఉర ఎన్న టడచ్ ఉ పెదితో
సారు లేరండి ఓన్లీ ఫ్రెండ్సే
ఓన్లీ ఫ్రెండ్స్ ఆ ఉన్నారా
స్కూల్ కి ఎప్పుడ నను వెళ్ళారా మీరు
వెళ్ళలేదండి మీరు వెళ్ళారా
నేన్ కూడా ఎ ఇప్పుడు మా స్కూర్కి వెళ్ళలేదండి
ఆ గెట్ టుగెదర్ పార్టీ పెట్టుకున్నారా
లేదండి పెట్టుకోలే
సరే అండి మరీ ఉంటుంనా
హలో
హలో